హ
లాస్ట్ కనెక్ట్ అయ్యింది.
హా
చెప్పండి ఏ కాఫీ తాగుతున్నా.
ఓ స్నాక్స్ ఏం చేసుకున్నారు.
స్నాక్స్ ఏం లేదు. హౌస్ క్లీనింగ్ ఉగాది పండగ ఉంది కదా దగ్గరలో హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఏం టైం లేదు అసలు దేనికి
ఉహు షాపింగ్ చేస్తారా మరి
ఆ లేదు ద అంటే పట్టు లంగాలు తీసుకున్నాను. పిల్లలకి కుట్టిద్దామని ధర్మవరంకి వెళ్ళి
ఓహో మరి నాకు కూడా పట్టు చీర తీసురావాల ఉంది కదా.
ఈసారి సెండ్ చేస్తాలెండి.
ఓ ఓహో
వర్క్ ఏ ఇచి కుట్టి జీతం లేని కొంచెం లేట్ ప్రాసెస్ కదా. ఇతను ఇంకా ఇలాని ఇవ్వలేదు.
ఓకే ఓ
చెప్పండి. రీసెంట్ గా ఏం షా
అక్క వాళ్ళు వస్తున్నారా పండగకి
ఆ అందరూ వెళ్తున్నాం. అ అంటే అమ్మ వాళ్ళ ఊరికి.
ఓకే ఓకే అందరు కలిపి అక్కడ చేసుకుంటారా.
అంటే లాస్ట్ ఇయర్ మామ్ అమ్మ వాళ్ళ చనిపోయిందా ఇంకా అప్పటి నుంచి మేమే అన్ని పండగలకి వెళ్ళి అంత చేయాలా. ముందే ఒక టెన్ డే ఒక ఫైవ్ డేస్. ముందుర పోయి హౌస్ క్లీనింగ్ చేసి అంత పని ఎక్కువ ఉంటది
ఓ ఓకే ఎప్పుడు వెళ్తున్నారు
హ్మ్ ఇప్పుడు సెకండ్ సర్దే
హ్మ్ హు ఓకే ఓకే
మీరు మీరేం షాపింగ్ చేయలేదా పండగకి ఎందులో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అన్నింటిలో ఆఫర్స్ ఉన్నాయి కదా
ఆ మీషోలో ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి
ఎందులో ఉన్నా బెటర్ గా షాపింగ్ చేశారా
ఎందులోనూ చేయలేదు పండగ సెలబ్రేట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏం లేదు ఈసారి
నా ఏ
ఏమో పండగ మీద సెలబ్రేట్ చేసుకోవాలి అని మనసు వెళ్లట్లేదు ఎందుకో
అప్పుడు వస్తది వన్ డే వన్ డే టూ డేస్ ముందర వస్తది అప్పుడు అందరు వస్తారా అప్పుడు చేసుకోవాల అనిపిస్
అప్పుడు ఎవరు ఆ హ పండగకి ఎవరు ఆరు మా ఇంటి కి మేమే మేము ఎక్కడికి వెళ్ళం ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారం తే
ఓకే ఓకే మరి మీరేం షాపింగ్ చేయలేదా అయితే
నేను అసలు షాపింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు చేసే మూడుకూడా లేదు
అవునా మీకేమన్నా అంటే నాకు ఇద్దరు అబ్ అమ్మాయిలు బెటర్ గా ఏదందరులో ఉన్న షాపింగ్ ఐడియా ఉందా అజియో నో మింత్రా నో మీషో అవునా
మీషో లో ఫ్యాబ్రిక్ కూడా బానే ఉంటది నార్మల్ గా ఒకసారి పెట్టి చూడంన్ ఏం కాద్ చ్చితే ఓకే తీసుకోవచ్చు
చేశాను అందులో మీషోలో అంటే ఇంటికి సంబంధించిన జస్ట్ మనకాన్ని బట్టలు ఎప్పుడు చేయలేదు అందులో కొంచెం క్వాలిటీ తక్కువ అంటారని పెద్దగా ప్రిఫర్ చేయను
లేదు నిద్రలో కాస్ట్ ఎక్కువ అనిపిస్తది నాకు
కదా
మీషో లో పర్లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది మనకి క్లాత్ కూడా బాగుంటది నేను ఒక శారీ తీసుకున్నా అండ్ బ్లౌజస్ తీసుకున్నా
హ
అండ్ శారీ షేప్ వేరుంటాయి కదా అవి కూడా తీసుకున్నా
అవునా అందున్నాైను క్రడ ట్రై చేస్తాను ఈసారి పిల్లలకి సమ్మర్ కదా సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నా ఆన్లైన్లో అందుకే మీకు ఏమైనా ఐడియా ఉందేమో పిల్లలు ఆడపిల్ల లు ఉన్నారేమో అని అడిగాను
నేను ఆడ పిల్లేనే కదా
అలా కాదు చిన్న పిల్లలు
నేను చిన్నపిిల్లని నాకేం పెళ్ళి అయిపోయి పిల్లలు లేరు
అవునా ఓకే ఓకే నాకు ఒక త్రీ ఇయర్స్ బేలి ఒక అమ్మాయి సెవెన్ ఇయర్స్ బేబీ ఉందా అలా బేబీస్ ఉన్నారుారే మోని ఐడియా ఉండేవ అనుకున్నా అన్నపిిల్లలు అక్క పిల్లలు మాకు
లేరు ఇంకా అక్కకి పిల్లలు లేరు ట్రై చేస్తున్నారు వాళ్ళు నాకు ఇంకా పెళ్లిి కాలేదు చేసుకోవాలి
ఓకే ఓకే సారీ హ్ హ్ లేదు యాక్చువల్ గా ఇందులో వాయిసు నా కు అంటే చిన్నగానే అనిపిస్తంది కానీ కొంతమంది పెళ్లి అయినా చిన్నగానే ఉంటుంది కొంతమంది పెళ్లి కాకొకున్న కొంచెం పెద్దగా అనిపిస్తాది ఆ అందుకని నేను కనుక్కకోలేకపోయినాను మామూలు బొమ్మనా నా ఏదో ఇదో
ఆఫ్టర్నూన్ ఏం కరీ ఒండారు
పప్ప అన్నం అద ఒక పెద్ద వంటలు నా వంటలు నాకు పెద్దగా రావు పండకేందుకు ఓకే క్లాకు షాపింగ్ చేయడం ఇష్టం బిజినెస్లు చేయడం అట్లిష్టం కానీ వంటలు చేయడం అంటే అసలు
ఏం బి బిజినెస్ చేస్తున్నారు ఏమన్నా
లేదు ఇప్పుడు జూన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్నాలు నాకు చిన్న పిల్లల కాద్ ద ఓర్ లేరు చూసుకోవడానికి
ఓ ఓకే ఓకే
హ్మ్మ్ ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది కుర్చు తో మాట్లాడుతున్నా మీతో
మీకొచ్చిందా ప్రాజెక్ట్ ఇది
యా నాది కంప్లీట్ అయిపోయింది
అవునా
నా దాంట్లో అక్క వాళ్ళు ఇద్దరు అక్క వాళ్ళు హెల్ప్ చేసారు నాకు
ఓకే మరి మా చెల్లెలు ఎట్లా కాంటాక్ట్ వచ్చింది మీకు
ఏ ఆ ఒద్దులే మనం నార్మల్ కాల్ లో మాట్లాడుకుందాం ఈ డీటెయిల్స్ అన్ని
అవునా ఓకే ఒకే
ఇందులో పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడొద్ ద్దు
అవునా ఓకే ఇంకా
నేను మీషో లో జ్యవెలరీ ఆర్డర్ చేస్ సా అవి బానే ఉంటాయి కానీ అంతం రిఫరెన్స్ ఇవ్వన్ నేను
ఆ నాకే అవునా నాకు ఎలా కావాలని ఉందంటే జ్యువలరీ మా పాపకి ఇప్పుడు పట్లంగా కుట్టిస్తున్నానా దాంటే ఎగ్జాక్ట్ గా సెట్ అయి దాట్లు జ్యులరీ కావాలనిపిస్తుంది అస్సలు దొరకట్లే మీసోలో
ఒకే రిఫరెన్స్ పిక్ ఏమన్నా ఉంటే
ఆ ఆ
ఒకసారి అప్లోడ్ చేస్తే మీషో లో దొరుకుతవి
అవునా బయట షాప్స్ లో బెటర్ రేమో నేను అనుకుంటున్నాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యులరీ అట్లా తీసుకుంటే బెటరా ఇట్లా మీషోలో బెటరా అని ఆలోచిస్తున్నా కానీ తీసుకోవాలి పాపకు ఫెస్టివల్స్ కు బా చేస్తారు ఇటుసైడు. రడీ చేద్దాంమని అను కుంటున్నా ఏమైనా మీకు థాట్స్ ఉంటే అందులో బెటర్గా చెప్తారు అని అనుకున్నా.
ఆ మీ వాట్సాప్కి పంపిస్తాలే నాకేమన్నా కనిపించి నచ్చినాయి ఉంటే
ఆ ఒకే ఇంకా మాకు చిన్న చెల్లెలుంది ఆ అమ్మాయే ఎక్కువ చూస్తది పిల్లలకన్ని
ఒకే నేను కాట్ టన్ శారీస్ కొంచం సాఫ్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా
హు
ఆ శారీస్ ఏదన్నా ఆర్డర్ చేద్దాం మీషోలో అని చూస్తున్నా గాని కుదరట్లేదు
ఒకే అయినా మీషోలో షాపింగ్ బిజినెస్ కూడా చేయొచంట మీకు ఏమైన్నా థాట్ ఉందా దాని గురించి
నాకు తెలియిందు చేయొచ్చు
అవున మా చెల్లెలు అంటుంది అది చేయొచ్చు బెటరుంటాది అని నాకే ఏమైనా రిస్క్ అని చేకోకుండా ఉనా
రిస్క్ అని కాదు ఎట్లా చెయాలి ఏంటి అని ప్రాసెస్ తెలుసుండాలి
హు కొన్ని అందులో లాభము కదు నష్టం కూడా వస్తాయి అని కొన్ని వీడియోస్ లో చూసా
హు ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినమంటే దాంట్లో లాస్ చుంటది ప్రాఫిట్ ఉంటది అన్నిటికీ మనం రెడీ అనుకుంటేనే ఏదన్నా బిజినెస్ లోకి స్టార్ట్ అవ్వాలి
ఎక్కువ రిటన్స్ పెడతారు అందుకే లాస్ అవుతాము ఎందుకంటే కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి కదా
అవున అవును అది కూడా ఇబ్బందే
ఇది అమెజాన్ లో ఓకే బెటరు అని వింటున్నాను చూడాలి మా చెల్లెల అయితే అది చెప్తోంది షాపింగ్ షాప్ ఏదైనా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటే ఆన్లైన్ షాప్ చేద్దాము అని అనింది కానీ అది
ఇన్స్టాగ్రామ్ లో ఆ హ ఒక అకౌంట్ ఓపెన్ చేసి
ఓకే
ఆ మీరు ఏదైతే సేల్ చేయాల అనుకుంటున్నారు దాన్ని అ అక్కడ నుంచి స్టార్ట్ చేస్త బెట్టర్
అవునా ఓకే చూస్తా మా చెల్లెలు కూడా ఇలానేే అనింది కానీ
యూట్యూబ లో కూడా ట్రై చేయొచ్చు
అవును అందులో మా పిల్లలు కొంచెం క్యూట్ గా ఉంటారు అందుకే పిల్లలు పె టి అట్లా చేద్దామా అని ఆలోచిస్తున్నాను వాళ్ళకి ఎట్లా ఉ అే వీడియోస్ కూడా పెట్టచ్చు కదా చిన్నటిదన అంటే
పెట్టొచ్చు గానీ నన్ను అడిగితే పిల్లల్ని బయటికి ఎక్స్ప్లోర్ చేయకుండా ఉ
అట్టంటారా కనీ పర్ ఫేస్ ఫి ఫేర్ ఫిర్ అన్ని పోతాయి కదా అన్నిట్లు ఆలోచిస్తున్నారు
కానీ మొబైల్ ద్వారా కాకుండా మిగతా స్కూల్లో ఏమైన్నా యాక్టివిటీస్ జరిగే అప్పుడు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయిపి చ్చడం బెటర్
అట్లే అంటావా ఓకే ఓకే అలానే ఫాలో అయిదాం లే ఎందుకు నువ్వు చెప్పావ్ కదా ఇది కూడా ఒక రకంగా మంచి పనే అనిపిస్తాంది అది రిస్క్ ఏమో అనిపిస్తాంది కదా
ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా శోష మీడియాలో పిల్లలిం కా చిన్న పిల్లలే కదా
అవురు కానీ మా పాప సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆ అమ్మాయికి బా ఇంట్రెస్ట్ ఇట్లా వీడియోస్ చేయడం యూట్యూబ్ ఛానల్ పెట్టడం అట్లా పెట్టాను కానీ నేను ఒకసారి త్రీ ఇయర్స్ బ్యాక్ సక్సెస్ అవలా అందుకని ఇంకా అది క్లోజ్ చేసేసా
ఓకే
ఊ ఇంకా ఏం చేస్తున్నారు తిన్నారా
లేదు స్నాక్స్ అవేం చేసుకోలేదు జస్ట్ వాటర్ తాగాలి ఇట్స్ కంప్లీట్ టెన్ మినిట్స్
ఓకే థ్యాంక్ యూ
ఓకే